హలో
ఆ హలో ఆఁ ఇనిపిస్తుందా?
ఇనిపిస్తుంది చెప్పు.
మ్మ్ ఏలా ఉన్నావు
బానే ఉన్నా.
ఏంటి అసలు ఫోన్ చేయట్లేదు?
నేను చేస్తానే వున్న నువే ఎత్తట్లేదు.
ఆఁ నేను ఎందుకు ఎత్తను నువు సరిగ్గా చేస్తే ఎత్తుతా.
చేస్తనగా
ఆఁ
చక్కగా మాట్లాడవేంటి నువ్వూ?
నేను ఎందుకు మాట్లాడట్లే మాట్లాడుతున్నాగా అందుకే గా ఫోన్ చేసా అవునా మాట్లాడుతున్నగా
ఎక్కడా మాట్లాడుతంటే ఫోన్ చేసావు
ఉమ్ అందుకే మాట్లాదామని టైం వేస్ట్ అయిపోతుందని
టైమ్ వేస్ట్ కాదు ముందది మాట్లాడిన త
ఏం గాదులే
సరే ఇది మాట్లాడిన తర్వాత అది మాట్లాడదాం లే కానీ ఏం చేస్తున్నావు
ఏం లేదు కాళీ ఏ నువ్వెం చేస్తున్నావ్
ఇది మాట్లాడిందా అది మాట్లాదామ
ఆ అప్పుడు చూద్దానులే గానీ ఇప్పుడు సంగతి ఇప్పుడు గానీ అ అర్థమయిందా
అప్పుడు చూసేదెం లేదు మాట్లాడదాం గాని
ఉమ్
తిన్నావా
లేదింకా నీదయిందా
మాది ఇంకా అవలేదు అవుతుంది
ఆ నేను చెయ్యాలి అయ్యాక తింట వంకాయ ఉమ్ నీది
మాది బెండకాయి
హుహు
విజ్ఞానం బాగా పెరిగిద్దని
ఆహా
ఉమ్
ఉమ్ తినంతా మాత్రాన పెరిగిపోయిద్ది అంటావా
ఉమ్ ఇంకేంటి
ఏమీలే చెప్పాలి నువ్వే
ఉమ్ వెళ్ళొచ్చావా కాలేజీ కి
ఆ వెళ్ళొచ్చాను
ఉమ్
ఉమ్
టే మధ్యాహ్నం నీకు కాలేజ్లో
వాళ్ళేం పెడతరు ఏం పెట్టారుగా
వెళ్ళావ్
నేనా చికెన్ ఫ్రైడ్ రైస్
హు హు
ఆ
నువ్వే చేసావా లేకపో బయటదా
బయటే నేన్ చేయాలా
హు హు
మాములుగా అయితే ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాను
ఉమ్
ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలా ఇ కా
హు హు
ఉమ్ పొద్దున్న టైం సరిపోక వెళ్ళిపోయా ఇంకా
ఉమ్
మీరేం తిన్నారు మధ్యాన్నం
మేము మటన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం
ఆ ఇప్పుడు టిఫినా బోజనమా
ఇప్పుడు బోజనం
ఆహా టిఫిన్లు తిన్రా రాత్రి పూట
పన్ లేదు
ఉహు ఈ రోజు కోన్ చల్లగా ఉన్నట్టుంది కదా వాతావరణం
ఉమ్ పొద్దున్న ఎండగానే ఉంది సాయంత్రం అయేసరికి చల్లవడిపోయింది
ఆ అవును పొద్దున్న మాక్ గూడ అంతే ఎండ మాముల్ లేదు ఇప్పుడు కొంచెం చల్లబడింది బయట ప్రశాంతంగా ఉంది ఉమ్ ఉ
ఇంకేం చాస్తున్నావ్
ఆ
ఎలా ఉంది ఇంకా మీ ఊరు
ఊ మా ఊరికే బా ఉండుద్ది ప్రశాంతంగా చల్లగా సాయంత్రం అయితే ఇంక బయట కూచుంట ఇంక లోప్ పల్ కెల్లను దోమలు వచ్చే దాక ఉమ్ చల్లగా ప్రశాంత్ తగా ఉమ్ అర్ధం గాలే ఆ చెప్పండి ఉమ్ అందరు బాగున్నరు మీ ఇంట్లో అందరు బాగున్నరా
వా
హలో
ఆ చెప్పూ చెప్పు ఫోన్ లో ఇ ఇన్పించిద్ది ఏం గాదు
ఆ మస్తు మాట్లాడుతానే ఉంది ఇనిపిస్తానే ఉంది మీ దగ్గర
అవునా
ఉమ్ కొన్షా
అట్లయితే డు మంటావా
ఆ
నువ్వు సందులో నేన్ టెర్రస్ పైకెళ్ళన
ఆ వద్దు లేండి నాది అయి పోయింది ఈ రోజు నెట్టు పొద్దున్నే
వైఫై ఉందిగా అండి
ఈ వైఫైతో ఆ దాంతోనే మాట్లాడుతున్న ఇదిగో నా పక్కక్ కెళ్తే కొంచెం కదిల్తే పోతుంది కూర్చున్ చోటు నుంచి లాగవడానికి లేదు
ఉహు మీ ఇంటి బయట కూర్చోండి ఇవి గందులో కూర్చోండి
ఆ అక్కడికి వస్తుంది కానీ అప్పుడప్పుడు పోతుంది ఏంటో మధ్య మధ్యలో
ఉహూ
టీవీ పెట్టుకున్నంగా ఇంగ టీవీ లాగా అస్తుంది మొత్తం
ఉహు టీవీ పెట్టుకున్నారా
ఆ టీవీ పెట్ ఉంది. ఇంగ టీవీ లాగా అస్తుంది అనుకుంటా అంతగా రావట్ ట్ల సరిగ్గా
ఉహు బయటే ఉన్నారుగా మీరు అయినా రావట్లేదా
ఆ ఇప్పుడు పర్ల ఇంగ లో
హ్మ్ హు
ఆఁ నీ ఫోన్ బాగ క్యాప్చర్ చేస్తుందండి చుట్టు పక్కల నాయిస్ మొత్తం.
హ్మ్ నాది లెజెండ్రి ఫోన్ అండి
ఆఁ తెలుస్తుందండి
నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ లేదండి నా దాంట్లో డైరెక్ట్ మైకు
ఆ ఆప్షన్ ఉంటే బాగుండేది కొంచెం మనకి
ఉమ్ మీ దాంట్లో ఉందా
ఆ నా దాంట్లో ఉంది
ఉహు
ఆ ఎన్నింటికి చేస్తారు భోజనం
భోజనం పదకొండ అయిందండి
ఉహు అన్నింటికి పడుకుంటారు పద
రెండైది రెండఐది
అబ్బో పొదురల వసే సరికి అదా
పదకొండయిది
అసలు మీ పని బాగుందిగా ఏ ఉండరా అండి ఇంట్లో
అంటానే ఉంటారు పడిచుకోకుండా మన
అంతే అం తే ఎవరి పని వాళ్ళది అనమాటా
హ
ఆ బా ప్రిపేర్ అవుతున్నారా అండి మరి బాగా ప్రిపేర్ అవుతున్నారా మరి
రేపనుంది మొదలెట్టాలి
ఏ వచితా
రావట్లేదు రేపు కూడా ఏంటో తెలియదు మరి
ఉమ్ బాగా కాన్సన్ంట్రేషన్ పెట్టి చేయండి అందు నుకుంటే గట్టిగా అనుకుంటేనే అవుతుది ఏద పైపోయిన అనుకుంటే ఎక్కడ అవుతుది
చవ్వట్లేదు ఏన్ని చేస్తాం
గట్టికూర్చోండి ఒక రోజు సరిపోయిద్యి అలవాటు అయితే కొంచెం ఇంకా అదే సరిపోయిది అలవాటు అవ్వకయాదండి ఆ ఉ ఒకసారి అలవాటు అయితే ఏమి ఉండదు ఆ అది అది ఒకస సార్ కొజ అల్వాట అయితే ఎందుకండి బానే మాట్లాడుతుందింటగా ఇంట్లో వాళ్ళతో చదివిపోమని అదంతా
ఉమ్ అదికదు నాతో
ఆహా
ఉ ముందుట్లా అంటే ముందుట్లా అంటే బాగుండేదని అనుకుంటున్నాను
ఆ
ఉమ్
పోడానికి
ఏమో ఏమడిగినా లేదంటుందండి
ఉమ్
ఈ మధ్య కాలంలో జింజి కాలంలో
ఆ
బంధాలన్నీ సరిగ్గా ఉండట్లేదండి మంచి పాత సినిమాలు బంధాలు సినిమాలు వేసి చూపిస్తే అప్పుడు అన్ని సర్దుకుంటాయండి
ఆ ఏసి చూపించండి ఒకసారి ఎరపోయితే
చూపించాలి.
హ్మ్! ఏం మరి! ఇంకేంటి సంగతులు ఏం చేస్తున్నారు? ఖాళీ టైంలో.
ఖాళీ టై లో ఏం చేయడానికి లేదు రోజుంతా ఖాళీయే.
హ హా! ఏంజేస్తారు రోజంతా? మీరు బోరుకొట్టదా?
నాన్నగారితో మాట్లాడుతా ఉంటాం రోజు ఇలా గడచిపోయింది కళ్ళు మూసి కళ్ళు తెరిసి వచ్చేలోపు మళ్ళీ ఇంకో పరీక్ష వచ్చేసింది. అప్పుడే పది నెలలు అయిందా అని ఆలోచిచేలోపు మళ్లీ ఇంకో పరీక్షలు. చెన్నడి
హు, హూ! పరీక్ష వచ్చిందా?
మ్! అప్పుడే అయిపోయిందా? ఎప్పుడొచ్చిందా? ఎప్పుడొచ్చిందాని ఆలోచిస్తు ఆలోచిస్తూనే వచ్చేసింది.
ఆ మరి దానికి దాని తగ్గట్టు మనం చదువుకోవాలిగా.
దాని తగ్గట్ చదువుకోవాలి ఇకరే వ రేపు మంచి రోజు కాబట్టి.
మ్ మొదలుపెట్టండి. చూసి ఇంకా ఆలస్యం లేయకుండా?
చేయాలి.
ఇ అన్నీ ఒక్క రోజులో అయ్యేది కాదు కదా.
అవును.
మ్!
ఇంక ఏంచేస్తున్నారు? మీ ఇంట్లో వాళ్ళు.
ఏ లే ఖాళీ గా టివి పెట్టుకుని చూస్తున్నాను ఇంక సీరియల్ వస్తుంటే.
హు హూ! అవునవును, తొమ్మిదింటికి సీరియల్ వస్తాయి.
ఆ మీరు చూస్తారా?
నేను సీరియల్ అట్లాంటివి చూడ అలవాట్లేదు మాకు.
ఆహా! మేము కూడా చాలా తక్కువ ఒక సీరియల్ చూస్తా కొంచెం కామెడీగా ఉందని చూస్తాను. కా
హ్మ్ హు!
ఉమ్ సరే అండి ఉంటా. అంటే?